బాగున్నారా మేడం ఏం చేస్తుండు
ఏం లేదు అట్టగానే కూర్చొని ఉన్నాం
ఉమ్ ఇవళ వెదర్ చాలా బాగుంది కదా
అవును చాలా బాగుంది వర్షం వచ్చినట్లు ఉంది మంచిగా కొంచెం కొంచెం వస్తాంది ఆ మార్నింగ్ నుంచే వస్తాది తెలుసా మీకు
కానీ మధ్యానం ఎక్కువ ఎండ ఉంది
అవును ఎండ అయితే ఉండే
ఉమ్
ఆ అయిన కూడా కొంచెం కూల్గానే ఉండే వెదర్
అవును మ్యామ్ కాదు ఇప్పుడైతే బాగా మంచిగా ఉన్నది
అవును మస్తు నిద్ర వస్తది పడుకుంటే
కాని పని ఉంటది కదా
అవును అది కూడా ఉంది పనుకుంటా ఉంటే కరెంటే పోయింది చెత్త కరెంట్
ఆ ఇప్పుడు కూడా కొంచెం గాలి వచ్చిన కరెంట్ తీసేస్తారు ఎం
ఏ బాగా కోపం వస్తాయి నా
ఉమ్ ఇప్పుడు చూడు నైట్ మొత్తం ఇట్లా వస్తది పోతది ఇట్లనే వతది చూడు
అమ్మా అట్లా అయితే ఎట్లా మరి ఎట్లా పనుకోవాలి
కొంచెం కరెంట్ వాళ్ళకి కొంచెం రీజన్ కావాలి అంతే గాలి కొంచెం వస్తేనే వాళ్ళుకు అక్కడనుంచి కట్ చేసేస్తారు
అవును అట్లనే చేస్తారు వేస్ట్ ఫెల్లోస్ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఇంటికి కూడా వేరే కరెంట్ ఉంటదా అదే కరెంట్ మ్యామ్
అదే కరెంట్ కానీ వాళ్ళకి ఇన్వైటర్ ఉంటుంది
ఆహా వాళ్ళ అవి అన్ని పెట్ ట్కొని ఉంటారు అందుకే మనకు కట్ చేస్తూ ఉంటారు
ఉమ్ వాళ్ళకి బిల్ కూడా తక్కువ వస్తది అట తెలుసా
ఆ వాళ్ళు సెట్టింగ్ చేసుకునే ఉంటారు కావచ్చు
అవున
వాళ్ళకి తెలుసు కదా ఎక్కడ ఏం చేయ్యాలి అని అది మీటర్ కొట్టినప్పుడ ఆ మీటర్ కొట్టినపుడు ఏదైనా చేయొచ్చు వాళ్ళు
అవును డైరెక్ట్ డైరెక్ట్ తీసుకుంటారంట వాళ్ళు పవర్ మీటర్లగ కొంచం మేస్తది
మీకు ఎంత వచ్చింది మరి కరెంట్
థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలు హ పదమూడు వందలు అవును నాకే
సెపరేట్గా
సెపరేట్గా అవును నేను లాస్ట్ మంత్ పే చేయలె పోయినా నెలది
నేను అది అంత ఎట్లా వచ్చింది అని నేను షాక్ అయితాన్న
ఆ పోయిన నెలది ఆరు వందలు ఏమో ఉంది
అదే
ఎం లేదు మ్ బాగా నడిపి చ్చిన కదా కూలర్ ఎంత అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు
అవును బాగా ఉండే
లెవనే లెవలే వాళ్ళు
టెన్ టెన్ థర్టీ లెవెన్ థర్టీ అట్లా ఉండే
మంచిగా పనుకుంటూ ఉండేవాళ్ళు హాయిగా
ఇంట్లో కూలర్ పెట్టుకుంట లేరుఅట వాళ్ళు
ఎందుకు
కరెంటు బిల్ కోసం బయట పడుకుంటాలట ఓన్లీ ఫ్యాన్ డే మొత్తం ఫ్యాన్ కూడా ఎసుకుంట లేరు ఆ చూసిన ఎట్లా చేసిండో ఓవర్ యాక్షన్ నాకు చెప్పిన్ డ్రు వాళ్ళు ఆమె బా పెద్ద ఆమె బయటకి పండుకుంటాందట వీళ్ళందరు లోపల ఒక ఫ్యాన్ అట అంతే ఇంకా ఏం లేదు అట్లానే పెద్దామె అంటే ఇంటి పెద్దామె
ఓహో
అ ఆమె లేదు లేదు ఆమె ఎందుకుంటది
ఉమ్
ఆమె ఇల్లు ఇది కాదు కదా ఆమె ఇక్కడ ఎందుకుంటది
అవును ఆమె ఎంత ఎంజాయ్ అట్లా చేస్తాంది అసలు అర్థ అయిత లేదు
ఏమో ఆమెకి తెలుసు ఇగ నిన్న నాకు ఎందుకు కోపం వస్తాంది అది మొన్న అయిన ఇన్సిడెంట్ వల్ల అయితే బాగా కోపం వస్త అంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఎట్లయినా బ్లేమ్ చేయొచ్చా వాళ్ళు
ఫస్ట్ వాళ్ళది చూసుకోరు
నేను ఏం చెప్పలె ఆమె చెప్పిన మాటకి నేను రివర్స్ చెప్పిన అంతే నాకు చెల్లి అయితే నీకే ఫ్రెండ్ అయితది ఆ
ఆహాహ
నీకు ఫ్రెండ్ కాదా చెప్పు నువ్వే అరే ఎప్పుడు నుంచో చెప్ తాంది నాకు పెళ్లి కాక ముందు నుంచి నువ్వు ఏడుస్తావా నువ్వు ఏడుస్ స్తావ నువ్వు ఏడుస్తావా ఎన్నిసార్లు వినాలి చెప్పు నువ్ ఫ్రెండ్ అయ్ నువ్ ఏడవక పోతే నేనెందుకు ఏడుస్తా నువ్వే చెప్పు
అవును ఆ రోజు గట్టిగనే ఎడిచింది నాకు కాదు ఆమెకి ఏమన్నా గుర్తుకొచ్చింది అనుకుంటా అసలు
ఆ మీ తోటి నేను అస్సలు ఎప్పుడు కూడా మాట్లాడ ఎట్లయినా చేసుకొని
అయ్యో ఎ అహ్ మొత్తమే కట్ చేసేస్తా ఇగ
అవును ఆమె ఇగ లేదు నా లైఫ్ లోనే లేదు
అరే ఇంక ఏమో ఉంది అట కదా ఫంక్షన్
ఏం ఫంక్షన్
మడు లేదా సోమవారం ఉందా లేద అసలు అస అనకు
కన్ఫామ్ లేదు నాకూడా
నాకూడా కన్ఫామ్ లేదు మళ్ళ అడుగుతే కూడా మంచిగా అం పియదు వీళ్ళు అడుగుతారు ఆమె అసలే మా సైడ్ లేనే లేదు ఆమె
అవును ఆమెకు కాల్ చేద్దామని కూడా లేదు చేస్తే కూడా ఎట్లనో చేస్తాది
ఉ ఆమె బ్యాలెన్స్ ఏప్పించుకోవలే కదా
ఎపిచుకోలే
ఇవాళ ఏమైంది బావది బ్యాలెన్స్ ఖతమైపోయింది అయితే నేనేం చేస్ నేనే నేమ్ నేనా నాకు నేను అది చూసుకోలేదు ఫైవ్ఫిఫ్టీ టూ జీబి మొత్తం నెల మొత్తం టూ జీబి ఉన్నది తెలుసా
ఓ మై గాడ్ ఏసేసిరా మీరు
ఏసే
అయ్యో ఇప్పుడు బయట ఉన్నప్పుడేగా నెట్ యూజ్ చేయొద్దు ఇగ ఏమైనా ఫోన్ పే కోసం పనికొస్తదని ఇగా యూజ్ చేయొద్దు ఇంట్ల అచ్చినంకనే యూస్ చేయాలి ఇగ పిచ్చి ఎంతది అది డబ్బులు
ఒ టు రెండువందల ఇరవై
ఛి నువ్వు డా డాడికి టూ హండ్రెడ్ ఇయా టూ హండ్రెడ్ టూ ట్వంటీకి ఎట్లొస్తది అనుకున్నవ్ నువు అమ్మో
చూసుకోలే నేను అసలు జల్దీ జల్దీ ఏసేసినా యిగా
అంతా జల్ది కూడ వేయొద్దు వేస్ట్ ఫెలో
నా నేను అది కూడా చూసుకులే వచ్చినంక చెప్పాను నువ్వు ఏం వేసినావ్ బ్యాలెన్స్ నీకెవరూ ఏమన్నారు నేను చెప్పిననా చూసుకున్నవా అసలైతే ఏమైంది అంటే అది నెల మొత్తం టూ జీబి ఉన్నది నువ్వు అట్లనే వేసుకుంటావా
అది తక్కువ ఉంది అని మంచిగా వేసేసినవ్ ఇంక నువ్ డబ్బులు తక్కువ ఖర్చయితయని
ఉ నాది సిక్స్ సెవెంటీ ఫోర్
సెవెంటీ ఫోర్ ఆ ఒ మై గాడ్
ఊ
నీది
త్రీ ఫార్టీ ఫైవ్
అదే నీది బ్యాలెన్స్ కాలే
నాది జియోది అయిపోయింది. ఎయిర్టెల్ది ఏపిచ్చినా ఇప్పుడు మళ్ళీఖతం అవుతాంది.
మళ్ళా ఏపిచ్చుకోవాలి ఇగ
పెళ్లి అయిన తర్వాత అయిపోయింది బ్యాలెన్స్. మళ్ళీ ఇప్పుడు ఏపిచ్చుకో ఆ ఎయిటెల్ లో ఏసుకున్నా. జియోలో ఉండే అప్పటి వరకు, మళ్లీ ఎయిర్టెల్లో ఏసుకున్నా.
వచ్చినాం ఇంకా ఇప్పుడు ఖాళీగానే ఉన్నావా, ఏమైనా పని చేేస్తున్నావా?
ఏ పని చేస్తున్నా కదా? హ్ హ్ నాకు కాళ్ళ పనిచేస్తున్నాయి నేను చేస్తలేను. ఓ పిచ్చుకలు చుయ్ చుయ్ అంటున్నారు. చుయ్ చుయ్ అంటు హ్ హి అహ్ మీకు ఏం ఏం బడంటే ఇష్టం
నాకు
ఆ
పొద్దున, పొద్దునొస్తాయి చూడు అవి క్యా క్యా బియ్యమేస్తే వస్తాయి చూడు తినడానికి
ఆ అదేదే కబూతర్
అరే
హ్ హ్
అట్లా కాదు అమ్మా చిన్నగా ఉంటాయి కదా. చిన్నగా ఉంటాయి చూడు చిన్న చిన్నగా బ్లాక్ కాదు అది లైన్స్ లైన్స్ వస్తాయి చూడు. ఆ అవే అవే ఇష్టం నాకు మంచిగా అని పెసది వాళ్ళ లంచ్ కొస్తాయి.
నాకైతే నేనే ఫేవరెట్ పక్షి హ్ హి హ్ అవును హ్ హి హ్ అయ్యో నేను చూపెట్టలేను ఇప్పుడు తర్వాత చూపిస్తా
మ్
మ్
ఇంకా చెప్పండి.
ఇంకా చెప్పండి హైట్ ఆ తిన్నాండి. హైట్ పెరగడానికి ఏం చేయాలి చెప్ వేడి బాగా తక్కువ ఉన్నది అయితే
రన్నింగ్ చేయాలి.
రన్నింగ్ చేస్తే హైట్ పెరుగుతారా?
అవును రన్నింగ్ చేసి జంప్ లాంగ్ జంప్ డైలీ ఇంటి పైన నుంచి ఇంటి పైన నుంచి కిందికి దుకాలి.
ఇంకా చిన్నగా అయిపోతే నేను హ్ హి హ్ నేను ముందే హైట్ తక్కువ ఇంకా పోతాది అది కూడా సగం పోతాది ఇక
ఏం కాదు కాదు మంచిగా ఉంటాది.
ఆహా!
ఆ ఇంకా అది తాడు కూడా ఆడొచ్చు.
తాడు ఉంది ఆడడానికి అయితాలేదు అంతే.
అది ఆడితే కూడా మంచిగా ఇగో బక్కగా ఉంటే హైట్ మంచిగా అనిపిస్తాది కొంచెం దొడ్డుగా ఉంటే
ఇప్పుడు నేను బక్కగానే ఉన్నా కదా
అవును మరి నీకు హైట్ ఎందుకు ఇక
పిచ్చిలేసిందా
హ్ ఆ ఇక అంతే ఉంటది ఇప్పుడు పెరగదు ఇక హైట్
అవునా బాగానే తక్కువ అనిపిస్తంది నాకు హైట్
ఎందుకు నీకన్నా తక్కువ వాళ్ళు కూడా ఉంటారు అనుకుంటా
ఉంటారు కానీ నాది నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు హైట్ ఎప్పుడు కూడా
అబ్బా నువ్వు మరి చిన్నప్పటి నుంచి జిమ్ జిమ్ జాయిన్ చేస్తే అయిపోతుండే
ఆహా కానీ నేను చెయలేను నేను హాస్టల్లో ఉండే అక్కడ మంచిగానే ఎక్సర్సైజ్ చేస్తుండే మరి డైలీ ఇంక మార్నింగ్ ఎందుకు పెరగలేదో ఏమో డైలీ మార్నింగ్ స్ట్రెచింగ్స్ అన్ని చేపిస్తుండే రన్నింగ్ కూడా చేపిస్తుండే తెలుసా
జీన్స్ లా ఉంటది ఎవరైనా ఉన్నారనుకుంటా మీ ఇంట్ల
అవును బాగా మంది ఉన్నారు
స్పెషలీ లేడీస్ ఉన్నారు అనుకుంటా కదా ఎక్కువ
అవును వాళ్ళలాగనే ఏమైతది హీల్స్ వేసుకోవాలి అయిపోతది
అంతే మరి ఎంత ప్రాబ్లం ఎందుకు
హిల్స్ వేసుకుంటే ఎంత పెద్దగా కనిపిస్తా నేనయితే
హ్ ఉ సరే మరి
ఆ సరే బాయ్ ఏ